హలో
హలో
ఆ వినపస్తందా
ఆ నీకు
ఉమ్ చెప్పు ఎవరు చేయించినారంటే తనకి
ఏం చెప్తున్నా మర్చిపోయినా ఆ వాళ్ళ ఫ్రెండ్స్ చేపించినారు
అవునా అంటే నేను ఊరికే సెండ్ చేసినాలే నా దగ్గర ఉండే నెంబర్లలకు అందరికి సెండ్ చేసినా ఇంకా అంతే
ఏష్ ఏషాని ఎప్పుడే చేయవు కదా ఏమి
ఏంటిది నేను అందరికి కదానే కనిపిస్తాను ప్రతి ఒక్కరు నన్ను మధ్య అదే మాట అంటున్నారు తెలు సా నాకు చాలా బాధగా ఉంది
అంటే నీకు మీ నాన్న వేస్తాడు కదా
వే మా నాన్న వేసేదిగా ఇది మీకు వస్తదని నేను షేర్ చేసాను నాకు ఒక్క దానికి వస్తే అదన్నీ ఏమి నేను చెయ్యలే తెలుసా అందరు అదే అంటారు అబ
అట్లని కాదు ఎవరుదన నేను నీకు ఎన్ని ఆపి షేర్ చెయ్యలే చెప్పు అదేది నావీ ఇంకా ఎవో చేసినా కదా నీకి నాకు వచ్చి
అనే కాదు ఈ మధ్య నేను అలానే ఏం కానీ షేర్ చేసిన వాళ్ళందరూ సగానికి సగం మంది అదే అన్యరూ మా అనిల్ అంతే పవన్ అంతే నువ్వు ఇంకా మా ఫ్రెండ్స్
నీ అంటారు నువ్వు చెయ్యవు కాబట్టి నీకేం లేదు కాబట్టి అంటారమ్మ
నువ్వు కూడా అనేస్తావా అలాగని నేను నీకేం చేయలేదా లహరి చి పేరు ఎత్తే హ్
కావాలనా నిన్ను చంపి పడేయాన్లే
మరి నువ్ నేను నీకేం చేయలేదునంటివి మరి హలో
అలా కాదు నటుట ఏమంటే నువ్వు ఇట్లాంటివి పడించుకోవు కదా ఫ్రీగా లేవుకదా నేను
ఆహా పట్ పట్టించుకోను ఇది నేను ప్రూఫ్ చూసినా కదా అందుకనే చేస్తున లేదంటే నాకేం అవసరము
ఓకే ఓకే
ఉమ్
ఆ డైలీ వచ్చేటప్పుడు రూ అదే డైలీ వ వచ్చేటప్పుడు రూమ్కి రావడానికి నడుచుకుంటా పోతారా
ఆ ఎంత దూరంమల్ల హాస్టల్ నుంచి కాలేజ్ నుంచి హాస్టల్ కి
కాలేజ్ నుంచి కాదు ఆ పర్సన్ నీన్ను ఈ గ్రూప్లో జాయిన్ చేసిన పర్సన్
ఆ అదే అర్ధమవుతాందీ చెప్పు
ఆ అక్కడ వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచి అక్కడ నడుచుకుంట రావడానికి పడతది ఒక హాఫ్ అన్ అవర్ అలా పడతది
ఉ
ఇంకా ఆ టైమ్లో ఫోన్ చూసుకుంటా పోలేడు కదా రోడ్ ట్రాఫిక్ ఉంటాయి బెంగళూరు అంటే ఎక్కువ సో ఏం చేస్తాడంటే మా అమ్మకు ఫోన్ చేసి రోజు మా అమ్మని సతాయిస్తుంటాడు అదిమ్మా ఇదిమ్మా అని సోది చెప్పుకుంటా
నీకు చేసి మాట్లాడమను
నాకు కూడా చేస్తాడంట ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నా కదా మా అమ్మతో చేసినప్పుడే నాతో కూడా సో డే
ఉమ్
ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదా నీ కూడా చేస్తా పో అని చెప్పినాడు
వోయమ ఆ పెద్ద టాస్కే మీ అన్నకి
పాపం ఎవరు లేరంటే వాళ్ళ ఆఫీస్ నుంచి ఉన్నారంట
ఏం జాబ్ వచ్చేసిందా మీ అన్నకి
కాదులే ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వాళ్లే ఉన్నారంటా శ్రావణి
ఓవర్ యాక్షన్ చెయ్యకు ఇంతసేపు ఆఫీసన్నావు మరి ఇంత పిచ్చిలాగ కనిపిస్తుంనా కదా నీకి
చెప్పేదిను ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వాళ్ళే ఉన్నారంట
ఉమ్
వాళ్ళ రూమ్ వేరు వీళ్ళ రూమ్ వేరు వీళ్ళ రూమ్లో ఉన్న వాళ్ళకి ఏమో సాటర్డే అద ఎప్పుడు సండే హాలిడే ఉంటాయి కదా మామూలుగా కానీ వీళ్ళకి మండే హాలిడే అంట తిక్క తిక్కగా ఉందింగ
ఉ మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారా కాలేజ్లో ఉన్న వాళ్ళు
ఉ అవునవును సగుణ ఎలా సీ పేర్ల ఎత్తున్నా ఉకే
మా ఆ పాప గురించి నాకు తెలిదువే ఆ పాప ఎవరు నాకు అస్సలు తెలీయదు ఆపాప గురించి నా దగ్గర డిస్కషన్ చెయ్యకు
ఎంత మాట
ఏం నాకెవరు ఆ పాప అసలు నేను ఆ పాపతో మాట్లాడినది నువ్వు చూసినావా
ఆ ఓకే ఓకే
నువ్వే ఇంకా మాట్లాడిచ్చిన అని నువ్వే చెప్పినావే మా అన్నయ్య నాతో మాట్లాడిచ్చినాడా నీకే తెలియలా
లేదు నీకు దెబ్బలు పడతాయి నా జోళకి వస్తే అని చెప్తాన
ఉం ఎందుకు పడితే నువ్వే నన్ను అంటా నేను ఏమైనా మాట్లాడానా ఆ పాపతో
మీకు చెప్పేది వింటావా లేదా
ఉం చెప్పు
ఆ పాపది స్నాప్ లో ఐడి ఉంది నా దగ్గర కావాలా అని అడుగుతున్నా ఫాలో కొడతవా
నాకేం అవసరంవే ఆ పాపతో
అంటే ఇంస్టాలో అడుగుతావు కదా నన్ని
నాకు అవసరం లేదు ఎవరు నాకు ఆ ఊరళతోని వద్దు ఏ ఆ పాప ఏమైనా ఇంది స్వప్నలోక సుందరే లేక కుంటే ఫ్యాషన్ షో డిజైనర్లు పైనుంచి దిగి వచ్చిన దేవకన్యన లేదంటే ఏమైనా పెద్ద కోడలా ఆ పాప
ఏ ఆ పే సామి
పెద్ద కోడలా ఆ పాప నాకు యూస్
ఆ మరి మీ ఫ్రెండు మీ రిలేటివే కదామ్మా
నా రాాబాబు ఆ రోజు నా రిలేటివ్ అనుకోలే ఆ పిల్లని అమా పేర్లు తీయకువే కట్టవు తుంది
ఆ సరే మాత్తగూరు తూర్లో ఇంటికి వచ్చినారా
నాకేం తెలుసమ్మా నేను హాస్టల్లోనే ఉన్నా
ఆ పో పోయినప్పుడు చేసుంటావు కదా మన్న
లేదు లేదు చూడలేదు మొన్న వాడొక్కడ కనిపిస్తా ఉన్నాడు దున్నపోతు బాటికి ముందు
ఎంతా మాటన్నాడు చూడు పాపం
పొద్దు పొద్దున్నే వాకింగ్ చే ఆడు ఏదో పెద్ద లావు ఉన్నట్టు ఈ ఈవినింగ్ చేస్తాడు మళ్ళీ నైట్ చేత్తడు వాని వల్ల వీడు చెడిపోతున్నాడు చెత్త ఫెలో
ఎవరు మీవాడా
మావాడు అస్సలు పోడబ్బ పాన్ దగ్గరికి
మళ్ళా ఇంకెవరు చెడిపోతున్నారు
ఎందుగా ఎవరు వాళ్ళకి ఎదురుగా ఉన్నారు చూడు వాళ్ళు
ఆహా అచ్చా నువ్వు ఏమో చెప్పినవవు ఆ ఆ ఆ గుర్తొచ్చింది ధ్యాన చెప్పిందని చెప్పిన మీ చెల్లెలు చెప్పిందని చెప్పి చెప్పినావు మా అత్త కూతురు పెద్ద కూతురు
ఉం
వాళ్ళు ఇంటి ముందరున్నా వాళ్ళ వాళ్ళు పెద్ద కూతుర చిన్న కూతురా ఇంటి ముందర ఉన్నళ్లకి
ఏమో నాకు తెలియదు ఆ అదా పెద్ద కూతురు అవున్నా గుర్తుండి పెద్ద కూతురు
ఆ అదే అదే
ఉం ఏమి ఉండదు ఆమెకి మినిస్టర్ కదా ఆమె పెద అ అందగతే కాబట్టి చేసింది పాపం వాడు అర్థం చేసుకొని ఇమే వద్దాని చేసిన రిక్వెస్ట్ చేయలేదంటెబ్ గ్యా తను చెప్తే మా చెల్లి
రిజెక్ట్ చేయడం మంచిదిలే వకాశ ఇస్తాం మా పాప
నాకు రిక్వెస్ట్ పెట్టినాడువేవాడు స్నాప్ లో తనదో ఆ తనదో కాదో చూస్ ఆ తనదో కాదో తెలియదు గాని నేమయితే తనది ఉంది
సరే అయ్యుండదు నాకు తెలిసి ఇన్స్టాలో పెట్టకుండా స్నాప్ ఎందుకు పెడతారు
ఇన్స్టాలో పెట్టిందినా నేను యాక్సెప్ట్ చేసిన
ఆ
వీడు బుజ్జి తీసేసినాడు ఇంకా మళ్ళీ నేను తిరిగి ఎట్లా చేంజ్ చేసేది చెప్పు ఇంక నాకేం అవసరం లేదు నేను గమ్మున అయిపోతి
అంటే మీ తమ్ముడు దగ్గర కూడా అకౌంట్ లాగిన్ ఉందా
అకౌంట్ లాగిన్ కాదు వాడు నా ఫోన్ తీసుకొని చూస్తా ఉంటాడు
ఆ నాకు కూడా మీ తమ్ముడు ఒకసారి పెట్టుండె రిక్వెస్ట్
మరి ఏం చేస్తివి
ఏం చేసావ్ యా యాక్సెప్ట్ చేయలే
ఒప్పుయమ్మా ఏమ్మా
ఏం లే అమ్మ ఊరికినే చేస్తానులే మీ తమ్ముడే కద మా తమ్ముడు ఆఆ
ఇంకేం మరి
మా చిన్నతమ్ముడ్ని కూడా హాస్టల్లో పెట్టినారు పెడుతున్నారు పెట్టిన కాదు
పిల్లోడు
ఆ చిన్నపిల్లోడు బాగా చిన్నపిల్లోడు తల్లి అంటే మా పిన్ని ఆ మా పిన్ని ఇంకెందుకో జాయిన్ చేస్తుంది ఇద్దరిని పిన్ని జాయిన్ చేసింటే ఫస్ట్ పోతాన్నాడంట పెద్ద తమ్ముడు పోయేటప్పుడు చిన్న తమ్ముడు పోతా పోతా అన్నాడంట
ఆ మరి ఏమి
ఇంకా పెద్ద తమ్ముడు పోయినాక నేను పోను అంటున్నాడంట ఇంటి దగ్గర ఒక ఒకటే ఉండి బాగా స్నాక్స్ తినుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అని వాని బాధ
అంటే ఒంట్లో ఒక్కరు లేకుంటే బోర్ కొట్టేస్టాదిలెండి వాళ్ళకైనా
అదే నేను చెప్ చెప్తున్నా ఇద్దరిని ఒకేసారి పంపీకూడదు ఒక్కొక్కరిని పంపీయాల పంపిస్తే
ఆ
అది అక్కడ మన హౌస్ ఎక్కడ హాస్టల్ అనుకుంటున్నావు
మ్
ఆడే మీ ఇంటి దగ్గర ఉంది కదా దీక్షిత
ఆ ఇంకా ఏది దొరకలేద ఏందో
కుంట పోయి నచుకుంటే రావచ్చు హాస్టల్కి
మా మామకొడుకు కూడా దాంట్లోనే పోదామ మా మామకొడుకు మా మామ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు ఒక రోజు రాశారు నా ఇద్దరం వెళ్ళసోద్దాం
ఉమ్ పోదాంలే చూసొద్దాం మనం పేరెంట్స్ క పోయి రావచ్చు మీ పిన్ని కూతురు ఏంది అంత పెద్ద ఉందా మీ పిన్ని కూతురిది ఫోటో ఉంద
ఇగో పెద్ద పాపది చిన్న పాపదా ఉమ్ లేవనుకుంట
చాలా లాబయిందంట కదా
ఇగేవరండ్రీ
నిన్న బైక్లో పోతున్నమీ పిన్నీ బాబాయి మధ్యలోరు పాప కూచ్చుండే నేను ఫాస్టమనుకున్నా నువ్వేనేమో అనుకున్న కానీ నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా నాకు ఫోన్ చేసున్నవు మరి గేరు బా అనుకున్నా
ఆ ఆ పాప కూడా లావయింది
అదే లావయింది అని అన్నారు మామ్మలు మా అమ్మ అత్తా
ఉమ్
ఉమ్
ఆ మంత్లో అయిన వారందరుూ ఎందుకో చాలా లావయిపోయినారుప్ప
ఆ మీ చెల్లెలు ఆ పాప మీకుచుడ అయిన అటవయినారండి కదా
ఉమ్ అవునీ ఈమెవాళ్ళు కూడా అంతే మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఉన్నారు చూడు వాళ్ళు అలానే అయినారు
ఆ బాగా అయినా బాగుంది ఇప్పుడు మీ చెల్లెలు
ఉమ్ బాగున్నారూల్ మావోళ్ళందరూ
ఉమ్
ఉమ్ ఏం బాగో ఏమోలే
జయంది
వాడి కీల్ంతు వాడిని చూస అంటే మనకి
ఈనస్సలు బాలేశానిచ్చ అస్సలు బలే పప
ఇన్నోవాని అసలు నేను ఏమంట టె ఏమనకూడద అనుకుంటున్నా ఏమైంద అంటే ఏడుస్తాడు ఆడపిల్లల్లా బిహేవ్ చేస్తాడు
ఎడుస్తడ
ఆ ఇంకా ఏందో నేను కాలేజ్ దగ్గరకి వస్తా అంటే చాల ఇంకా ఆ రోజంతా ఇంగ ఎక్కడ లేని సేవలు చేసేస్తాడు కసుపు నూకడం సామాన్లు కదగడం నీళ్లు వాడే
పాపం అట్ల చేసే నువ్వు వన్నీ శూషవా పాప ము కదేశం పాపా
ఇంకాట్లయితేనేమ్మ వాడు కంట్రోల్ ఉండేది లేదంటే నెత్తి నెక్కి కూర్చుంటడు
హాస్టల్కోతే బానే పని చేస్తడే
మా
గానీ ఇంటికాడ మీ చెల్లెలు ఇంటికాడే ఉందా ఇప్పుడు
ఉమ్ అప్ అండ్ డౌన్ చేస్తది తను గూర వాళ్లే మిలింటి దగ్గరుండి
టూ ఇయర్స్ హాస్టల్లో ఉంది కదా మీ పాప
ఉమ్
ఉమ్
ఇంకేంది మరి
ఆ ఏం తిన్నవ్
రసమన్న
ఏంటి మార్నింగ్ గోసం ఉన్నమా
ఆ అంటే నాకు స్టమక్ పెయిన్ గా ఉందా అందుకనే పోలేేదు ఈ రోజు
ఉమ్
ఏంది ఈ మధ్య